హలో
లో
బావున్న అనే
బానే ఉన్నాన ఏం చేత్తాండు.
ఏదో లేఖాలి
నువ్ బాగున్నావ
ఆ మా తమ్ముడు ఎడత్తాండు
ఎందుకు
ఈత గోదాని
ఊహు నువ్ తోలపోయి మరి
మా బాబాయ్ లేడు తీసుకుపోదామంటే నేను ఒక్క రోజు తీసుకువేయండి ఇయాల పోతా పోతా న నంటాడు
ఊహు అవున
మ్ ఏం చెత్తాన్నావ్
ఏం లేదు పప్పుసార అయ్యేసరికి పదకొండు అయింది తినేసరికి పన్నెండు అయింది తినంగానే ఇక పాపలే ఎప్పు సేప్ నిద్ర వచ్చింది
హు
పడుకొని ఇగ ఒక్క పది నిమిషాలు పడుకోలేదు ఇక ఈయన లేచుండిక ఉమ్ ఇంగ ఆయనకు చ పాల్ తాపిచ్చి ఈతామన్నని చే స్తాను
ఊహు ఏంలేదిక టీవీ చూత్తన్న తిన్నం బోర్ కొడతా ఉందని యూట్యూబ్ చూస్తాన టీవీ లా
అవున
వచ్చిందా మీ పాప
ఇదాలే పొద్దున్ తీసుకుపోయిండు మళ్ళ నిేన్న వచ్చింది మళ్ళ పొద్దున తీసుకుపోయింది
ఉ
ఏం చెత్తానువ్ ఇంకా
మ మమ్మికి నిన్న మీ మామయ్య వచ్చిండో ఏమో ఏం చేసినా చేసినావా కర్రీ
ఆ చికెన్ తెచ్చిండు కదా అదే వండి ఇయ చికెన్ తెచ్చి ఉంటే పొద్దున దొండ కాయ కూర తర్వాత చికెన్, నైట్ కి మళ్ళ మాడు ఇంత బొచ్చిడ
ఊహు
అ హు ఇయాళను అ మా తమ్ముడికి ఫోన్ చేసిన
ఇంత సేపు మన ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు చూడు ఇంకో తమ్ముడు బాబాయ్ వాళ్ళ కొడుకు
ఆ
వాన్ తోని మాట్లాడిన
ఆహ వచ్చింది మా మరదలు ఫోన్ మెసేజ్ చెత్తంది అయిందా
కోళ కోళ్ళకాడ ఉన్నారట ఇద్దరు తమ్ముళ్లు
ఆహా వాళ్ళ
ఊ
ఉమ్ చేసిండా
ఊ చేసిండు మాట్లాడిన కొద్దిసేపు ఈతకు పోతున్నాం అక్క వచ్చి నంక ఫోన్ చెత్త అన్నాడు
అవునవును
ఊ
ఉహు ఆ ముచ్చట విని మీ తమ్ముడి ఈతకు పోతానాని ఏడుత్తండా ఏందీ
లేదులేదు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకులుంటరు గా వాళ్ళు కూడా చిన్నోల్లే వాళ్ళు పోయీళ్లు ఈతకి విడు కూడా పోతా అని ఏడుస్తా
ఉహు
ఊ వాళ్ళతోని పంపిద్దామంటే వాళ్ళే నలుగురు ఉన్నారు వీళ్ళు ఇద్దరూ మళ్ళా ఆరుగురిని ఎట్లా చూసుకుంటరు ఈత మళ్ళా అవి నీళ్ళు అసలే ఉమ్ ఇగ అందుకే
మా మరదలు నే చెస్తాంది మనం ఉద్యోగంలో నీకు ఎన్ని పైసలు వచ్చినాయా ఎంఅని అడగుతా ఉద్యోగంలో నీకెన్ని పైసలు వచ్చినయని అడుగుతాంది
ఉహు చెప్పినవా
ఇగ మెసేజ్ చెత్తంది
ఉహు రెండు రోజులు ఉండి వత్తాది కావొచ్చు ఇగ అక్కా అంటాండు వాడు
అవునా ఎవరు పెద్దోడా, చిన్నోడా
పెద్ద ఎవలు పెద్ద ఆసలు ఇద్దరిట్లో తెల్వదు నాకు ఇద్దరు సేమే కదా క్లాస్
ము ఈ చిన్ను మా మరదల వల్ల తమ్ముడు చిన్న
ఉహు అయి
ఉమ్ కరెంట్ పోయింది ఇక్కడ
ఉహు ఎండా కొడతందా
ఉహు ఎండకొడుతంది నిన్ననే మస్తు వర్షం పడ్డది అసలుకు వర్షం పడ్డది అవును ఈడా వర్షం పడ్డది ఉ బాబాయ్ వాళ్ళు ఊ ఇంక పనులు స్టార్ట్ అయితేనే ఉంటాయి వర్షాలు పడితే
ఊ ఇగ పత్తి చెట్లు మొల్తాయి
ఆ హ్యాపీగా ఉంటారు. అందరు ఇగా, వస్తరు ఇగా మ్ ఒకట వెనకాల అట్టయితది.
ఉమ్ వర్షం పడితేనే స్టార్ట్ చేద్దాంమని చూషిలు, ఇగా నిన్న వర్షం పడ్డది పొద్దున. పార్టీ చేసిలు ఇగా
అసలుకు కోపమస్తుందిగా. నాకు
ఎందుకే
ఏం లేదు, ఏ పని సాగుతలేదు, ఊతలేదు, ఏదైనా చేద్దాము. అ అంటే ఏదన్నా, ఒక అడ్డంక అయితది కోపము వస్తాంది.
ఉ హు
గటనే
అ మీకున్నదా? చేను
ఉన్నదే. కాని మెమ్ చెయమ్ కాౌల్ కస్తాం, చయాలె కాౌల్ కిస్తం. పోయినా సంవ్సరం కవుల్క్ ఇచ్చినం, గదా ఈ సంవ్సరం ఇవరికి ఇయ్యలేదు. మాఅక్క పెట్టుకుంటా ఉంటానది, మాఅక్క మ్ పెట్టుకుంటా అంటానది.
మీ అక్కయా, ఎటు కోదా ఆటోషాప్
ఇక్కడ అది పెట్టుకోని, పోతదట. మమ్మీ ను నాన్న ను చూసుకుంటారు. చ్చి అప్పుడప్పుడు ఉబయ నిలు పెడతార్, అన్నది మొన్నొక్కసారి
పత్తి ఎసిల్లా, దాంట్లో గూడా ఏ ఎస్తారో మరి.
ఎమోనే తెలువదు. మరి
మ్ తగ్గిందా. మీ మమ్మీకి
ఉ
మీ మమ్మీకి తగ్గిందా?
ఆ ఇంగా తగ్గిన తగ్గకున్నా, ఇంట్లో మనుషులుగా తప్ప
ఉ ఇంట్లో ఎయాలి. ఎప్పటికైనా ఏమైనా
ఉ, ఎంత పెద్ద ఏదైనా గూడా తప్పదు, అంత రెస్ట్ తీసుకున్న, ఒక వన్ డే టూ డేస్ అంతే.
ఉ అంతే ఉంటాదిగా.
తను ఎం కూర వొడింది. మరి
ఆలుగడ్డ ఫ్రై వోడిందేమో
అవునా
ఈమె నిన్న మధ్యాహ్నం, నిన్న మధ్యాహ్నం కొ కొంచం జరం వచ్చింది.
నీకా
మ్ ఇప్పుడు తగింది. లె ఎమో మొత్తం, ఎటనో అయింది. నిన్న
ఉహు, ఎంతకు ఎండకి ఎవన్నా, పోయినవా.
ఎండలేదు. ఏం లేదు నిన్న అంత చల్లగానే ఉన్నది. చల్లి చల్లి పెట్టింది. తింటే అంత కడుపు నోచ్చింది. కొద్దిసేపు తలకాయ నోచ్చింది. టాబ్లెట్ ఎసుకొని వండుకుం. అట్టే ఇగా తగ్గింది. ఉడకపొసింది.
మ్
టాబ్లెట్ ఏస్కుంటి గ జ్వరం జార్
తదితర గద జార్తది
అట్లయ్ ఇగ తగ్గింది
ఒక పెద్ద అడివుంది కదా మన ప్రపంచంలో ఆ దాంట్లో ఇంకా ని నిజంగా పెద్ద పాము ఉందటగాని అది అమెజాన్ అడవి అని ఉంది గదా
మ్హ్ ఏ ఒ నె నగ్ దెల్వదు మరి దన్న గురించి
పాముందంట
వామ్మొ ఉందేమొ మరె
మ్హ్ మాయ్న యెప్పిన్నక్
మ్హ్ అది గిక్కడ ఉంటదా వేరే దేశంలో ఉంటది గావచ్చు గ అడవి
ఈ దేశంలో గాదన్కుంటా దేశం చివ నాను అన్నడు
మ్ ఏవొ మర్ ఆ మింగుతదిగ డైరెక్ట్గా కొంత పెద్ద పాము అంటే
అక్కడికి అందరుూ పోతరట చ అక్కడికి ఎంత చూడ్డానికి ఎలికాఫ్ర్టెకి వోతరట
మ్ మ్ పైనుంచి చూస్తరు కావచ్చు
మ్ ఆ ఎలికాప్ట్ర్ నుంచి వొ ంతక ఫ ఇంత ఎటుకేదు
వామ్మో
మ్
తక్కువ పెద్ద గుండదైతే ఆ పామిగ
పెద్ద పాముంట పెద్దది అనకొండా పాముగదె అనకొండ
అదే కొన్నసిల్వాంటర్గా అమ్ అదే గావచ్చు అది ఇట్లా పట్టుకొని మొత్తం గట్టిగా గుంజుత
అవునట ఇం ఇంత మంది నే కూడా ఒకే సార్ మింంగల శక్తి సామర్థ్యం కలదట
ఉం
మ్ అంత భయంకరమైన జంతు తులు ఇంకా ఈ ప్రుపంచ భూ ప్రపంచం మీద ఉన్నయటే గ్రేటె
పెద్దడివంట ఉంటయిగ
ఉ మన దేశంలో మొత్తం అదో ఒక పెద్దదట
మ్హ్
ఉం ఆ ఆడవే పెద్దదట
ఇంకెన్నెన్ని ఉన్నాయో అల్లా పులులు అవన్నీ
అస్సలుకు దాంట్లో రకరకాల డైైనాసర్లు ఇంకా చాలా ఉన్నాయట మ్ ఉన్నయంట
ఉం
నా ఫోన్ ల పైసల్ అయిపోయినయి నిన్ననె ఏయించుకోవాలంటే మూడ్ ఒందల్గావాలె
మ్ పైసల్ అయిపోయినయా
ఉ అందుకనే ఈయన ఫోన్ నుంచి చేసినాను నేనుంత చెప్పు
ఆహ
నిన్న అయిపోయినాయి
వేసుకుంటావా మరా
ఏ బ ూ దొడ్ల పనులే పాలలేదు అందరికిన్నది పంద కానీ నాకే అసలు తెలి లేదు
సరే తీయ మరి
ఉ సరేన బాయ్ ఏ